హలో వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బావ్వునం అండి మీరు
ఉమ్ బాగున్నామండి తిన్నారా
ఇంకా లేదండి ఏం చేస్తున్నారు
ఏం లేదండీ ఇ
ఈ మద్య ఎటైనా పార్టీస్ కి వెళ్ళారా
పార్టీ పార్టీకి వెళ్ళలేదు అండి
ఆ సమ్మర్ కదా ఇప్పుడింకన్ని అకేషన్స్ అనే స్టార్ట్ అవుతాయ్ కదా పెళ్ళిళ్ళు పార్టీస్ ఫంక్షన్స్
అవునా మమ్మీ వాళ్ళ ఆ మా మమ్మీ వాళ్ళా ఫ్రెండ్ కూతురీ సోఏ
ఓకే అంటే మీరు ఇట్లాంటివి బాగా అంటే ఎంజాయ్ చేస్తారాక్కడికి ఎళ్ళినప్పుడు రిలేషన్స్ వాళ్ళ తోటి
అంటే ఎవరితో అంతా ఇంటరాక్ట్ అవ్వనండి కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ సో బాగా ఫ్రెండ్స్ తో అయితే ఎంజాయ్ చేస్తాం కానీ బయటా వాలు తోటి వాళ్ళ తోటి అంతింటరాక్ట్ అవ్వం
అవునా టే ఇంట్రోవర్టా మీరు
ఆ
మీరు కొంచెం ఇంట్రోవర్టా అంటున్నా
ఆ అంతే అండి
ఫైర్ వాయిస్ వినబడుతుంది మీ వాయిస్
మీరు మీరు మీ మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండైనప్పుడు బాగెంజయ్ చేస్తారా
ఆ చేస్తాం మేం మరీ అంత ఇంట్రోవర్ట్ ఏమ్ కాదు బానే ఎంజాయ్ చేస్తా అందరితో చాలా ఫ్రీగుంటా అందరితో బాగా ఎంజాయ్ చేస్తూ ఫ్రీగానే ఉంటా నేను
ఆహ్ మంచి మైండ్ సెట్ అండి ఫుడ్ చేసారా ఏమైనా
ఆ ఇప్పుడే అయిపోయింది చేసాము మటన్ వండాం
నైట్ ఏ స్పెషక్
మ్మ్ మ్మ్ మీది అయిందా పని
ఆ మాది పని అంతా అయిపోయిందండి
ఉహు
ఇంకా ఏం సంగతులు అండి మీరు టీ తాగుతారా కాఫీ తాగుతారా
నేన్ కాఫీ నే అది కూడా ఎప్పుడన్న ఒకసారి ఊరికే తాగను
మీరు కాఫీ ఎలా చేస్తారండి
నార్మల్ ఇన్స్టంట్ కాఫీ ఏ చేస్తాను మిల్క్ బాయిల్ చేసి ఆ ఒక గ్లాస్ లో టి టి పౌడర్ అ సారీ కాఫీ పౌడరు షుగర్ అయితే షుగర్ షుగర్ చాలా తక్ తక్కువ తింటాను హ బెల్లం లేదా బెల్లం వేస్తా వేసి పాలు మరిగాక దీంట్లో వేసి మిక్స్ చేస్తా అంతే
ఆవును ఒ ఎప్పుడన్న అంటే ఇప్పుడు స్టాల్స్ లలో కాఫీ తాగారా అంటే పైన నురుగ నురుగగా వస్తుందని ఎప్పుడైనా ట్రై చేసారా
మ తాగ అమ్మ అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎటన్న వెళ్ళినప్పుడు ట్రిప్స్
ఆహ ఇంట్లో ట్రై చేసారు అట్లా
ఇంట్లో ఎప్పుడు అట్లా ట్రై చేయలేదు డైలీ తాగితే చేయాలనుపియదు మేము చాలా రేరుగా తాగుతాం మేము మ్ మాక్సిమం టెన్ డేస్ కు వన్ టైమ్ అట్లా తగుతా
నురుగూ రావడం మీకు ఇష్టమేనా కాఫీలో అంటే అట్లా వస్తే మీకు
ఆ బాగుంటుంది
అ అయితే నురుగు రావడానికి నా దగ్గర ఒక టిప్ ఉందండి చెప్పన అహ ఎం చేయండి అంటే లైట్ గా ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని అందులో షు షుగర్ అది కాఫీ హ కాఫీ పొడి వేసినంక షుగర్ వేయండి ఒక్క వన్ డ్రాప్ తాటుకు ఆహ్ వాటర్ వేయండి వన్ టూ డ్రాప్స్ అంతే వేసేసి దాన్ని ఒక స్పూన్ తోటే బాగా బీట్ చేయండి మనం ఏ ఆమ్లెట్ వేసుకుంటే అ హలో
అర్థమైంది బీట్ చేయాలి గిలగొట్టడం అంటారుగా
ఆ గిలగొట్టేస్తే అంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్ కట్ల మీకు కొంచెం కొంచెం నురుగు వస్తుంది సేమ్ అదే కాఫీని లైట్ గా మీరు మిల్క్ ఏసిర్ అనుకోండి మంచిగా వస్తది అదోన్న అది బీటింగ్ ఉష్ దు దొర్ దొరుకుతుంది అండి ఓసారి ట్రై చేయండి బావుంటది.
ఆ నేను కూడా చూసాను అది ఆటో ఎలక్ట్రిక్ ది ఉంటుంది బ్యాటరీ ఇది. శబ్దబిల్లి చూసా నిను కూడా బావుంది తీసుకుందాం అని మేము కూడా తీసుకోవాల అనుకుంటాన్నాం. సారీ సైజు చేయాలి మేము గూడా మీరు చెప్పినట్టిప్పుడు ట్రై చేస్తా ఒకసారి
ఆ ట్రై చేయండి బాగుంటది అంటే ప్చ్ టే కాఫీ నార్మల్గా తాగినట్టుండదు కొంచెం స్పెషల్గా అనిపిస్తది అనమాట కాకపోతే కొంచెం కష్టం కూడా ఎక్కువనే పడాల
టింగ్ లో హ అ అంటే ఏమన్నా డిఫరెంట్ గా ట్రై చేయడమూ ఇష్టమే ట్రై చేస్తా ఒకసారి.
ఓకే
ఆ సారీ
మీరు కాఫీ బాగాతాగుతారా అంటున్నా, లేకుంటే నార్మల్గా తాగుతారా?
యాక్చువల్ గా నాకు లాస్ట్ ఇయర్ వరకు పెద్ద అలవాటు లేదండిలా ఈ ఇయర్ లోనే కొంచెం టీ కాఫీస్ బాగెక్కువయిపోతుంది.
టీ కాదు ఎప్పుడన్నొక్సారి కాఫీ తాగండి. టీ కంటే కాఫీ కొంచెం బెటర్ అనిపిస్తది. నాగూడా ఆఫ్టర్ డెలివరీయే అలవాటైయిపోయింది.
ఏంటి అంటే? కాఫీలో కెఫేన్ ఎక్కువ కలుస్తది కదా.
ఆ కెఫెన్ ఏంటి అంటే? మన బ్రెయిన్ అనేది యాక్టివ్ గా ఉండడానికి అప్పుడప్పుడు తీసుకుంటే పర్లేదు. కొంతమందెంటంటే మొత్తం అడిక్ట్ అయిపోతారు చూడండి. మరీ అది మంచిది కాదు. అడిక్షన్ అనేది ఉండోద్దు ఎప్పుడన్నొక్సారి ఓకే బ్రెయిన్ అనేది కొంచెం ఆక్టివ్ గా బాడీ కొంచెం మ్ ఆక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు పర్లేదు
ఉంహు
అప్పుడప్పుడు ట్రై చేయండి ఊర్కే తాగినా ఇబ్బందే కొంత మంది మొత్తం దానికి అడక్ట్ అయిపోతా ఉంటారు. కాఫీ లేంది వాళ్ళు అసలు ఫేస్ వాష్ కొంతమంది బెడ్ కాఫీ ఫి తాగుతారు కొంతమంది ఫేస్ వాష్ చేయగానే కాఫీ కంపల్సరీ తాగుతా ఉంటారు చూసాను కొంతమందిని నేను
ఉమ్
మడక్ట్ అయిపోతారు. వాల్లకేమౌవుతది హెడేక్ ఒచ్చేస్తది మొత్తం చివాకిరిటేషన్ ఫీల్ అయితరు కొంతమంది టీ, కాఫీ అనేది లేకపోతే
ఇప్పుడన్నా ఏటా ట్రావెల్ చేస్తా ఆ అంటే కొంచెం కాదండి ఆ
చేస్తాం
వాయిస్ బ్రేక్ అవుతుంది.
ఇనవడతాందా?
ఆ వినపడుతుంది.
బయటకెళ్ళి కానీ నిను కాఫీయే ప్రిఫర్ చేస్తాం నేనైతే చాలా వరకు మోస్ట్లీ
సిచువేషన్ బేస్దండి కొంచెం అంటే మైండ్ రీఫ్రెష్ అవ్వడానికైతే నేను ట్టి కొంచెం మెలుక తోటి అట్లుండాలి అంటె కాఫి సిచుయేషన్ బేస్డ్
మిల్క్ మిల్క్ తాగరా మీరు నార్మల్ మిల్క్
ఏంటండి
నార్మల్ మిల్క్ తాగర మీరు
నైట్ టైం తాగుతా అండి బిఫోర్ అంటే పడుకునే ముందు మిల్క్ ఎ ఎ హీట్ చేసుకునం అందులొ లైట్గా పసుపు ఆ బాదం వేసేసి కొంచెం షుగర్ ఎసి హీట్ చేసుకొని తాగుత
మీరెక్కు కీడు అలాంటివి ఆ లేవు చాలా తక్కువ టి కాఫీలు మిల్క్ కు చాలా దూరంగా ఉంటా అంత నచ్చదు ఎక్ ఎప్పుడన్న ఒకసారి తాగుత తాగాలనిపించినప్పుడె
మీరు అంటె కెలాక్స్ అట్ల ఓట్స్ టైప్ లో ఉంటాయి గదా గ్రీన్స్ అవి ట్రై చేస్తారా మిల్క్ లో ఎసేసి
తేస్తాము ఓట్స్ తింటాము రెగ్యులర్ గా వీక్లీ టూ త్రీ టైమ్స్ తింటాం ఓట్స్ మేము
ఊ ఒకవేళ నాకు టీ కాపీ లేదు అనుకోండి నేను అదే చేస్తా కొంచం ఆది గూడా స్ట్రెస్ తగ్గిచ్చినటుంటది
టుబి హల్త్ గూడా బొ మంచిది స్టమక్ గూడా లైట్ గా అనిపిస్తాది తింటే చాలా వరకు బెటర్
ఆ అవునవును
హెవీ ఉన్న ఫీలింగ్ ఉండదు
ఊ
అప్పుడు మసాలా ఓట్స్ అవి గూడ ట్రై చేస్తాం మేము
నేను అంటె ఓట్స్ ఎక్కువ తినను గని కెలాక్స్ లాంటివి మల్టీగ్రైన్స్ ఉంటయ్ గ దా అట్లాంవైతే బా తింట
ఉం నెన్ గూడ అవి గూడ కా అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ గూడ ఒస్తయ్ గ
మా అన్ని డ్రై ఫ్రూట్స్ ఒస్తాయ్ ప్లస్ కొంచం బ్రేక్ఫాస్ట్ గూడ అయిపోయిన ఫీలింగ్ ఒస్తది
మ్ అవును నెన్ గుడ ట్రై చేస్తా అప్పుడప్పుడు తింట
ఉమ్
మార్నింగ్ ఎప్పుడన్న స్కిప్ అయితే నైట్ నైట్ టైం లో డిన్నర్ కింద తినేస్తా అప్పుడప్పుడు టెస్ట్ గూడ బావుంటయ్ పర్లేదు తినొచ్చు అన్నట్టె
సరేనండి
ఆ ఓకే అండి